హలో! హలో!
హలో!
నీకు నా మాట విన్పిస్తుందా?
ఆ వినన్పిస్తాందండి. మీది నా వాయిస్ వినబడ్తాందా
ఆ విన్పిస్తుంది.
హ్
నీకూ బాగా నచ్చినా ఫుడ్ ఐటమ్ ఏంటి?
నాకా బిర్యానీ అండి, మీకు?
నాకు బిర్యానీ ఆవకాయ్, ఆమ్లెట్.
బిర్యానీ ఎట్ల చేస్తారో తెస్సా అండి నాకైతే రాదు.
బై తెస్సు మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం అంటే చికెన్ బిర్యానీ మటన్, ఫిష్
మటన్ లేదు. చికెన్ బిర్యానీ అంటే ఇష్టమండి.
ఇ లేదు చికెన్లో దమ్మా లేదంటే మామూల్ బిర్యానీ ఆ కడయిది
కడాయి బిర్యానీ.
నీకు వంటల్ రావా
ఆ వచ్చండి కనీ నాన్ వెజ్ వండడం రాదు.
నాకు బాగా మీకు భాగా వండుతున్నప్పుడు ఈజీగా అనిపిచ్చిన వంట ఏది?
తొవ్వందిచ్చుకున్న
స్టవ్ వెలిగిం
వంట వండినప్పుడు చెప్పండి.
టమోటో కూర అండి చాలా బాగా చేస్తా.
మీకు బిర్యానీ ఎలా చేయాలో చెప్
చుందా నేన్ నాన్ వెజ్ లో నన్ తేడం రాదు అదే అడుదాం అని
అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చుకొని బాగా ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి
తర్వాత టూ టేబు స్పూన్స్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్స్ కారం మీరు తినే దాన్ని బట్టి వేస్ కొండి
ఆ ఓకే అండి
ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు పుదినా కొత్తిమ్మిరా ఆ ధానియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా
ఓకే అన్ని
ఇంకా ఆయిల్ పెరుగు చెప్పేస్తే మళ్ళీ ఒకసారి పెరుగు నిమ్మకాయి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నేను చెప్ పే దమ్ బిర్యానీ కి
ఆ ఓకే అండి.
ఎంతో ఒక పెద్ద గిన్నె తీసుకొ అందులో ఆయిల్ గీ రొండు వెసుకొ మసాల సామాన్లు ఉంటాయిగా బిర్యానీ ఆకు లవంగం పట్టా అన్ని కొన్ని కొన్ని ఏసుకుంటూ నీ మ వె కావాల్సిన మసాలాను బట్టి ముందె రైస్ కడిగేసి ఒక హాఫ్ నవర్ పక్కన పెట్టండి నానబెట్ కొండి మసాలాలన్నీ వేగిన్ తర్వాత అందులో ఈ రైస్ వేసేయండి.
ఆ ఓకే అండి.
వేసేసి రైస్ ఫార్టీ పర్సెంట్ ఉడికేలోగా మీరు మీ బిర్యానీని ఇంకో పక్క స్టవ్ లో పెట్టుకొని ఉడికిచ్చండి అంటే చికెన్ లో నుంచి వాటర్ ఆటోమేటిక్గా చేసి చికెన్ దానంతట అదే ఉడికిపోతుంది ఆ టైం లో నీ రైస్ తీసుకొని పైన లేయర్ లేయర్ గా వేసుకుంటూ గీ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసుకుంటూ
లేయర్ లేయర్గా వేసుకోవాలా అది
అవును అంటే మెతుకు పట్టుకుంటే ఇతు గట్టిగా ఉన్నట్టు కాదు కొంచెం ఇంకా కొంచెం అవ్వుద్ది అలా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు గ్యాపు ఒకొక్క లేయర్ వేసుకొ అలా లేయర్లు ఏస్ ప్రేతింత ఐతుందా
ఆ ఓకే అండి
ఈశ్వరన్ తల్పేనండి లేటుగా గరం మసాలా ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసుకొని మూత పెట్టేస్ ఏదైనా బాగా బరువు పెట్టండి దానిపైన దమ్ అంటే వాసన బయటికి రాకుండా లోపలే బాగా ఉడికెలాగ అప్పుడు మీరు ఓపెన్ జేసి చూస్ టె మెతుకులన్నీ లైక్ ఫ్లేవర్స్ విచ్చుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయ్
ఓకే అండి.
ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో చ్చుకొని తర్వాత ఆఫ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్ చూస్తె గుమ గుమలాడే చికెన్ బిర్యానీ రెడి మీకు చెప్తుంటే ఇప్పుడు నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది.
నా కూడా తినాలనిపిస్తాందండి కానీ
తిన్నారా అండి.
లేదండి మీరు తిన్నారా?
లేదండి నేన్ తినాలి ఇంకా
మీరు మీ వేసవి కాలం సెలవులు ఎలా గడిపేవార్
మాకు వేసవికాల సెలవులు ఇవ్వలేదండి. ఇమ్